ఏంచేతావు ఎం చెతానావు
ఎంలే
తిన్నవ
ఇప్పుడే తిన్న కాలేజ్ కీ పోయిన
ఏంటిది
జుట్టుకి ఆయిలు పట్టుకున్న ఫేస్ వాష్ చేసుకున్న ఇద్ద వజున్నా
హ్మ్ హ్మ్
ఏంచేత్తన్నావు
పయ్య వటింగ్ అట్టచ్చట్ వచ్చిన
ఆహా చెప్పు
చెప్పాలి
హ
చెప్పాలి
నువ్వు చెప్పాలి
ఏమన్నాయి ఇప్పు
హలో
చెప్పల్ ఏం ఏమంటాడు
ఇవ ఎంలే
ఆ
వాడే కావాలని మీరు వేళ అంటను
అ
వదిలేసి కావాలని వేళు మీేను అని అంటాను
అనుకుడా అంత ఫోన్ చేసినప్పుడు స్ల తరువాత
హ్మ్
హ్
ఏమంటుంది.
ఉహ్ లేదుగా ఎటు ఎల్లలేదు
ఏటో
ఏమ్మో తెలియదు
ఆ
తెలియాదు ఎటు పోయిందొ తెలియదు
అప్పుడు ఏమంటుంది అంటున్నా హలో
ఆ చెప్పు రా
అప్పుడేమంటాంది.
అప్పుడా
ఆ
మాట్లాడతలేరు. వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటలేరా ఇంకా అంటాది. మమ్మీ
ఆ
ఆహా వాళ్ళు ఐషు వాళ్ళ పిల్లలు వొచ్చి మాట్లాడతాల్లు గాని వీళ్ళొచ్చి మాట్లాడతలేదని నేను అన్నా
ఆ
అయ ఫోన్ ఒక ఫోన్ కట్ చేసినంక నేను అన్న పిల్లల వోచ్చి మాట్లాడతాల్లు గాని వాళ్ళు ఏదో మాట్లాడతలేరట అంట అవును అన్నది గంతే
హ్
ఏ హ బ
హ్
చెప్పాలే ఇంకా ఇంకేమన్నా ఆన్నారా మనీ సరిపోయినాయా సరిపోలేదా అని నేను ఏమన్నా అన్నానా
అవును ఆమనే పెట్టింది. అని జేప్పినా కిరాయే ఆమెనే పెట్టింది. తినబెట్టింది ఆమనే అని జేప్పిన ఒక మీరు ఇచ్చిన టికెట్ మందము అయినాయి చెప్పినా వినవాడుతంద ఆ హలో హలో వినబడుతుందా